అ గుడి
ఉమ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నారా
బాగున్నాను మీరు బాగున్నారా మీరు
సార్ వాతావరణం ఎలా ఉంది సార్
వాతావరణం మొత్తం మబ్బు మబ్బు లాగా ఉంది వర్షం వచ్చే సూచన కనబడ తుంది పడుతుదో పడదో నాట్లా అనిపిస్తుంది
మాస చలి చల్లగా ఉంది ఇంతకుముందు వాతావరణం ఒక్కసారి సడన్ గా సరే ఇంతసే రేపు ఎండ కొట్టి కొట్టి ఒక్కసారిగా కలుగులు పట్టింది వాతావరణం లాంటిది ఒకసారి అది చే చాలా అంటే చాలా ఇదిగా
ఈ రోజు థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే అయితే సడన్ గా తగ్గి కూల్ అయిపోయింది మా ఏరియాలో
ఒకసారి చ చాలా పడిపోట్టు కూడా మొత్తానికి చల్లా పడిపో సార్
అవును మా దగ్గర కూడా డౌన్ అయిపోయింది మొత్తం హీట్ అంతా తగ్గిపోయింది హాట్ హాట్ ఉండే ఇప్పుడు కూల్ కూల్ అయిపోయింది
ఉ చిన్నగాద్ొందు గాలి దుందు గాలి లే వేసేలాగా ఉంది ఆ చిన్న ఇప్పుడే స్టార్ట్ అయింది
ఓకే మా దగ్గర లేదు కూల్ ఉంది ఇంక ఏ ఏ క్షణమైనా రావచ్చేమోమా కూడా కాకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు అడ్డంగా ఉంటాయి కదా ఆ ఎక్స్పీరియన్స్ నాకు కనబడకపోవచ్చు మీరు అన్నది కరెక్ట్ అటే రావచ్చు ఇటు రాకపోవచ్చు
ఆ అ దాగా ఉన్నది పల్ల డూరుకి దరిగినచ్చ ఎక్కు ఇది అయిపోతుది అటక్ట్ అయిపోద్ది
ఆ అయితే మరి వాతావరణ లో భాగంగా ఎండాక ఎ కాలం కదా ఎండాకాలంలో తీసుకునే జాగ్రత్తలు ఏమైనా చెప్పండి
కాలంలో తీసుకునే తగు జాగ్రత్తలు అంటే ఎక్కువగా ఎండకు వెళ్ళకపోవడమే మంచి సార్ ఏ పని ఉన్నా పొద్దున చేసుకోవడమే బెటరు మనము సెవెన్ సిక్స్ టు సిక్స్ టు లెవెన్ వరకు మనం వర్క్ చేసుకొని మళ్ళీ త్రీ టు సిక్స్ వరకు చేసుకు కుంటే బాగుంటుంది
ఆ ఉష్ణోగ్రతలు పెరగగా ముందే పనులు చేసుకోవాలంటారు
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కాకముందే మన పనిదో మనం చేసుకొని నీడ పట్ట ఉండడం బెటర్ ఎక్కువగా నీడ పట్టనంటే మనం ఈ కూలర్గానీ ఏసీ ఏసీ క అడప్ట్ కాగా కుడా ఇలా
అ
సార్
సహజమైన వాతావరణంలో ఉండాలి చల్లటి ప్రదేశాలు చూసుకోవాలి చల్లటి వాతావరణంలో పనులు చేసుకోవాలి ఎండకు తిరగరాదు ఒకవేళ పొరపాటున తిరిగే అవసరామస్తే కొం జారదల్ తీసు
ఇప్పుడు చె ఆ చల ఆ వే పచ్చే
ఆ నీడనిచ్చే చెట్లు ఉంటాయి వేప చెట్టు చింత చెట్టు ఇంకా మరీదైనా గానీ పల్లెటూరులో కొన్ని చెట్లు ఉంటాయి అవి నీడన్నిస్తాయి అలాంటి నీడ ప్రదేశాల కోసంని చేయాల్సిన పనులు చేసుకోవాలి
కాదే మ మట్టి పారులో చేసిన దాంట్లోనే ఎక్కువగా వాటర్ తీసుకుంటే మన కూడాూడ బాగుంటుంది ఈ వాతావరణం ఇలా టైం ఒక్కసారి చేంజ్ అవ్వడం ద్వారా కూడా కాస్త అంత మా హు ఉ అవును సార్ బాగు ఉంటది ఈ వేపు చెట్టు కింద కూర్చొనుంటే ఎంత హాయిగా గలస్తదంటే ఆ చెట్లలో చెట్టు పల్ వాటిలో వాడిన ఉంటాయి ఆ ఆ సార్ సార్ హలో సార్ ఆ